హలో
అవునండి
ఏం లేదు మీరేం చేస్తున్నారు బా
ఆ బాగున్నా నేనా అండి
ఆ ప్రిపేర్ చేస్తున్నారా
ఆ ఆ
రిపేర్ చేస్తున్నారా అన్నా ఆహా సమ్మర్ అయిపోయినట్టేగా
ఇకా ఎండలు బాగా కొడతానాయి అండి
అవునా మా వైపు మొన్నటి నుండి వర్షాలు స్టార్ట్ అయినాయి
మాకు అప్పుడే వర్షం పడ్డాట్ అయితాంది మళ్ళీ ఎండలు కొడుతున్నాయండి
అవునా మొన్న ఒకసారి రెండుసార్లు అట్లా అచ్చిపోయినాయి ఇప్పుడు కూగా మాకు కొంచెం ఎండనే ఉంది
బాగా ఉడకపోస్తానందండి కూలర్లు లేక్ కష్టమే
ఆహా ఆహా మా బాబు అల్లరి చేస్తున్నాడు
అవునా
హ
అట్లా రావట్లేదు అయితే ఎందుకొ చూస్తాను మరి ఎం
ఆహా ఆ తిన్నాం తిన్నారా మీరు ఆ అయ్యప్ప
అ పర్షాలలు బాడత్నాయండి పప్పు
పత్యా
పప్పు పప్పు అన్న
పప్పుఆ ఆ మన్నట్ వర్క్ బడాయి
ఆ అవునా ఎండగా ఉందా మబ్బుగా ఉందా
ఇప్పుడు ఎండనే ఉన్నాయి అంటే పొద్దున మొత్తం ఎండ ఉంది సాయంత్రం ఏమో కొంచెం చల్లబడి వర్షం వస్తుంది
గలీలు గిలిలు వస్తానయ ఏమైనా
ఆ మీ వాయిస్ స్లోగా వినిపిస్తుంది
ఏమైనా గాలి గీలి వస్తుందా అంటున్నా
గాలియా గాలి దుమరామ
ఆ
ఇప్పుడయితే ఏం లేదు ఎండ మంచిగా కొడుతుంది ఇగ సాయంత్రం మరి ఏమైతదో
ఇక మాకు కూడా పొద్దున ఎండకొడతాంది సాయంత్రం ఐదు వరకు మబ్బోస్తంది
ఆహా ఇగా ఇంక ఇ ఈ నెల ఆ ఎండా ఉం టు వర్షంది సగం సగం కదా ఇగ ఇట్లా ఉడక పోస్తూనే ఉంటది ఈ నెలయిగా కూలర్ యూజ్ చేసుడే ఉంటది
అవును అందుకే కూలర్ ఒతలేదని కొంచెం చూస్తున్నా
ఆహా పాతదాన్నడీ మీ కూలర్ కె త్తదేనా పోయినియర్ కొన్నారా ఈ ఇయర్యినా మరి ఏమైంది ఎందుకు కారాబాయింది ఆహా ఉద్దు ఉద్దు అవునవును మేము కూడా ఇ ఇయరే కొన్నాము
హ్మ్
ఈ ఇయర్ కొంటె బానే నడుస్తుంది మొన్న ఎట్లా అంటే మాది కూడా అంటే వాడు ఎయిర్ వస్తుంది గాని వాటర్ అనేటి ఆ గడ్డి తడుస్తలేదు
అవునా
అయితే మాది కొని టూ మంత్ వన్ మంత్ కరెక్ట్ అయింది అంతే అట్లా అయింది అయితే మే బిల్షిణం రిపేర్ ఆయిన అదే షాప్పోడు వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు మరి ఎందుకు ఇట్లా అతుంది లే వస్తలేరు గడ్డి తడుస్తలేదు అంటే ఇంకా ఆయనను పిలిసి ఆయన చూసిండు ఏం ప్రాబ్లం లేదు గాని గడ్డి కొత్తది కదా అందులో నుండి డస్ట్ వచ్చి జామ్ అయిి మోటరు నుండి వాటరు పోతలేవంట
అవును ఇది వాటర్ పట్టేటప్పుడు అ ఏమైనా వస్తాయి కదా డస్ట్ గీస్టు నాచ గీస్ ఏదైనా ఉంటాయి కదండి
ఆహ్ అందుకేనే ఫిఫటీన్ డేస్కి ఒక సారి టెన్ డేస్ ఒకసారి క్లీన్ చేయండి అని చెప్పిండ్రు మోటర్ ఏం కారబ్ మోటార్ ఖరాబ్ అయిందేమో అనుకున్నాము ను ఆ కానీ మోటర్ ఏం ప్రాబ్లం లేదు మోటో ప్రాబ్లం లేదు కానీ అది డస్ట్ జామ్ అయింది మీరు క్లీన్ చేస్తూ ఉండాలి అన్నారు
రోజులు అయితాన్ని క్లీన్ చేసి
ఆహా మీది ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏమైంది మరి
అదే వచ్చేసి మోటార్ పని చేేస్తా లేద అనిపిస్తుంది అని చెతే సౌండ్ రావట్లేదు
అవునా మీరు మీరు కూడా వన్ ఇయర్ వ్యారంటీ ఇచ్చిరేమో
ఆ వచ్చిగాని నేనే రిపేర్ చేసా
అవునా మీక వచ్చా అది మొత్తము ఇప్పుడు కొత్తగా వచ్చే కూలర్సు ఆ గడ్డి కాకుండా ఇట్లా రిబ్బండ్ షేప్స్ ఉన్నాయి కదా
అది ప్లాస్టిక్దిి
ఆ అవునా ప్లాసకా ఆహ్ కటన్ బెడ్షీట్ ఆహ్ కట్టాలు అవేనా
ఆ అవే కడదసి పెట్టింది
ఆహా మరి అది మొత్తం క్లోజ్డ్ ఉంది కదా కూలర్ ఎట్లా ఓపెన్ అవుతది మేము ఓపెన్ చేద్దాం అన్నా కూడా అది మొత్తం ఫిక్స్ అయ్యగా అనిపిస్తుంది అస దాన్ని ఏమన్నా ఓపెన్ చేసి క్లీన్ చేద్దాంన్నా కూడా ఊ రిటర్న్ విలు అలా అట్లా అనిపిస్తుంది అద ఎట్లా ఓపెన్ చేయ నీకు వస్తుందా
ఆ వస్తది కదా స్క్రూలు ఉంటాయి కదా చూడండి ఒకసారి
అవునా అవి స్కూలున్నాయా
స్క్రూలు ఉంటాయి కంపల్సరీ ఈ ప్లాస్టిక్ కట్టలకుంద ఆ ఎడ్జిలాలకు ఉంటాయి
అవునాయి బ్యాక్ సైడ్ త్రీ నక్స్ ఉన్నాయి అవేనా
బ్లాక్ సైడ్ ఉన్నాయి ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా
ఆ మేము వాటి కాదు మొన్న రిపేర్ చేయనినికి వస్తే ఇనకా అది ఇసిండు మరి మూడు నాట్లు
కాదు మీది బ్యాక్ సైడ్ ఉంది అన్నట్టు ఉన్నది మరి కూల
సైడుకుందా ఎ చిన్న త ఎెట మ కా క ప్రస ఆహా ఆహ్ స్కూలు ఓకే స్కూల్ ఇష్ట నాంక ఎట్లా వెళ్తది మరి
కొంచెం ఇట్లా పైకి ఆళ్తే వెళ్తది ఉత్తగానే
ఇప్పుడు మీరు తీసిరా ఆ అది మ పెట్టుడు ఈజీ నా మరి
ఈజీ కదా మళ్ళా స్క్రూలు తీసి మళ్ళీ ఎట్లున్న అట్లా పెడి
ఆహ్ ఓక స్కూల్ పెట్టడానికి వస్తది కాని అది మొత్తం ఫిక్స్ అయ్యేది అన్నట్టు కూలర్ అప్పట్లో లెక్క పాతయి ఏదక్క లేవు కకుడు కరం కొ చలా అది కారు ఈజీనా ఏమో ఒకసారి యూట్యూబ్ లో నేను చూడాలి అది క్లీన్ చేద్దామ అన్న కూడా వస్తలేదయితే ఉ అవు నా ఏమో అప్పట్లో ఐరన్ కూలర్స్ అవి ఇవి వచ్చేటివి కాని వాటి వల్ల షాక్ వచ్చేవి గాని
ఆ ఐరన్ కులర్ డేంజర్ అండి
ఆ అవును మా వైపు ఇట్లనే చిన్న పిల్లలు దాన్ని ముట్టడానికి పోతే ఒకరికి షాక్ వచ్చిందండి ఉ
అయ బాగా డేంజర్ ఇప్పుడు చిన్న పిల్లల్లో ఉన్నప్పుడు అది కష్టం అది ఎతతుది
ఉ
ఈ ప్లాస్టిక్ ద అయితేనే బెటరు
అవును ఉ ఉ
ఎకువ కావాలి
అవునవును
ఇప్పుడు దానికి ముంగట అది ఇస్తారు కద డబ్బ లెక్క ఉంటది చూడండి సపరేట్ ఇప్పుడు ప్లాస్టిక్ కులర్ అయితే దాంలోనే అన్నిస్తాడు వాటర్ పోషేది కింద ఐరన్ కూలర్ గట్ల రాదుగా అండి అది ప్లేట్ల ఎక్కువ ఉంటంది అది డబ్బా
అవును మళ్ళా అది జంగు పట్టిపోతుది
అవును అది వెలుల్పు ఉంటది ఇంకా న ఆప్పుడు కొంచెం ప్లేస్ లేకుంటే నడిచేటప్పుడు దానికి తాకుతుంది
హా అవునా ఆ వాటర్ ఉండి ఉండి జం గు పడుతది ఎవ్రీ ఇయర్ దానికి పెయింట్ వేసుకుంటా మెయింటైన్ చేయాలి ఆ
అది వన్ టూ ఇయర్స్ ల కరాబ్ అయిపోద్ది ఎట్లా
ఆ
మ్ మీ ప్లాస్టిక్ అయితే ఏం ఇప్పుడు సమ్మర్ అయిపోయినాక మళ్ళా వాటర్ మొత్తం క్లీన్ చేసి మళ్ళా ఎట్లున్నదో అట్లా పెట్
మ్ అవును
మ్ ఈ ఐరన్ దయితె మళ్ళ దానికి పెంటేయాలె గింటేయలే మళ్ళీ మంచిగా పెట్టాలి అయినా కూడా ఇగ వాటర్ లో ఉండి ఉండి ఇనుము కదా తుప్పు పడుతది ఎట్లా
అవును అవి ఉన్ ఉం టాయి కొన్ని వాటితోటి ఆ అ ఫస్ట్ ఇవన్నీ తీసే సి పేపర్స్ ఉంటాయి అట్లా తీసేసి పెయింటేస్తే కొన్ని ఇంక ఒక ఇయర్ అట్లా ఆగుతది
ఎట్లా ఇగ ఐరన్ ది కొంటే త్రీ ఫోర్ ఇయర్స్ కూడా ఓత్తదో రాదో నాకు తెలిసి ఈ ప్లాస్టికే బెటర్ కొంచెం
ఆహా
ఆ రిస్క్ ఉండదన్నట్టు ఇనుము ఈ కరెన్ ఇప్పుడు తక్కువయినాయి అయినా కూడా దానికి ఎక్కువ రేట్ ఉంటదండి
మరి ప్లాస్టిక్ కేేక్కువనా
ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువ రేటు నడుస్తది ఇనుప దానికి కొంచెం తక్కువ ఉన్నది
మ్ ఐయిదరు వేలు ఉన్నాయి కదా
మ్ ఎక్కువ నే ఉంటాది కావచ్చు అండి ఇప్పుడు అందరిగా ప్లాస్టిక్
మ్ మేము మ్ మాది కొన్నం అయితే సిక్స్ థౌజండ్
అవునా మాది కూడా సిక్స్ ఫైవ్ థౌజండ్ కావచ్చు
మ్ హు ఇంకా మంచి యి హైట్యి కూడా ఉం టయి అవి ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు కుడా వస్తాయి
రెస్ కూడా ఉండాలి అసలు కూలర్ అంటే బయట ఉండాలి కిటికీ దగ్గర
అవును
అసలు బయటి గాలి
అది బయటి గాలి బయటి గాలి తీసుకొని దా ని కూల్గా చేసి
ఆ అది ఇప్పుడు మనం లోపల పెడితే అది ఆ రూమ్ల గాలి అందు అందులోనే తిరుగుకుంటుంది ఉంటది
రూమ్ లోనే ఉన్నది కూలర్
ఇప్పుడు మా ఇంట్ల కూడా రూమ్ లనే ఉన్నదం
మాకు కిటికీ ఉన్నాదిగాని అవ్ తలా ఇంటి వాళ్ళు ఉన్నారు ఇగ మళ్ళ వాళ్ళకి డిస్టర్బెన్స్ అయితది నడిసేటప్పుడు అని ఇగ రూమ్ లోనే పెట్టుకున్నాం అక్కది అలా అక్కన్నే తిరుగుతది ఇగ
ఇగ అక్కడ ఇగ అసలు కూలర్ అంటే బయటి గాలి అసలు లోపటకేలీ రావాలి అసలు కిటికీ దగ్గర పెడ్
మ్ చల్లగా
ఆ మస్ చల్లగా వస్తది బయట పెడితే ఇగ ఎట్లా అయిపోయినట్టే ఇంకో ఫిఫ్టీన్ డేస్ అయితే
ఇలా మళ్ళా వాడు అది వర్షాకాలం తర్వాత కొంచెం చలే పెడితే ఇంకా చాలి కలమోస్తది మల్ళ ఇక ఎండాకాలం మళ్ళా జనవరి ఫిబ్రవరి వరకు
ఆ జనవరి ఫిబ్రవరి వరకు మళ్ళా కూళ్లలతోని పనే ఉండదండి
అ సరే అండి మరి
సరే అండి మరి బాయ్
బాయ్